హలో చెప్పండి
గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్ అండి
మీరు ఈవినింగ్ టైమ్స్ బయట వెళ్తారా
ఆ వెళ్తాను
బయట ఫ్రెండ్స్ తో వెళ్తారా మీరు ఒక్కటే వెళ్తారా ఆ ఈవినింగ్ స్నాక్స్ అలా ఏమన్నా తీసుకుంటారా టీ కాఫీ కలా వెళ్తారా హలో
అన్నమాట
ఓకే ఓకే అండి మీ సైడ్ ఏవి ఎక్కువ ఫేమస్ ఫుడ్ ఉంటుంది ఫేమస్గా ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అలాగా ఓకే
ఆ ఓకే
ఆ అక్కడ అలాా ఎక్కువ స్పైసీగా చేస్తూ ఉంటారు మష్రూమ్స్ కు